యాప్ నుంచి కాన్ మీరు మాట్లాడడానికి సరైన సమయమేనా
ఆ సరైనా సమయమేనండి
మీరు సినిమాలు చూతా ఉంటారా
ఆ చూస్తుంటనండి ఎక్కువగా నేను
ఎటువంటి సినిమాల్ చూస్తారు ఎక్కువగా మేము చూస్తం అప్పుడప్పుడు
అంటే మిగిత టైం చానా బిజీగా ఉంటరా ఎట్ల మీరు
అవును కొంచం బిజినే
నేను ఎక్కువగా చూస్తానండి మూవీలు అయేవి అంటే కొత్త కొత్త వసు వచ్చినప్పుడల్లా చూస్తానే ఉంటాను
అయ్ ఎక్కువగా న్యూ మూవీస్ చూస్ సరే ఓల్డ్ మూవీ చూస్
అట్లెం లా యావన నేను చూడకున్న సినిమా యావున్న నాకు చూడ బుద్ధి తే చూసేదే బా నిన్న నిన్ననో మొన్ననో సినిమా చూసా మూవీ రూల్స్ లోనే చూసాం ఇది థియేటర్ కేం పోలేదు ఇంగ థియేటర్ కి పోలంటే ఫ్రెండ్స్ కొంతమంది రారండి
అవును అంటే వాళ్ళకి టైం ఉండలా ఇంట్రెస్ట్ ఉండల కదా
వాళ్కి ఒకాళ టైం వున్న కూడ రారు ఏదో చెప్తుంటారు ఒకసారి వస్తారు ఒకసారి రారు వాళ్ళకు అంటే ను మనయ్ మన ఇప్పుడు పోబుద్ది ఐతద్ బా రేప్ పోబుద్దైతది కదా అన్న అంటే వాల్కి ఇంక అట్లానేసే ఇంగే వా ఆ యూట్యూబ్ మూవీ రూల్స్ ఎ కు మాత్రం దాన్కే సరే పో ఎక్కువ చెప్పాలిన అంతే న ఖాళీ టైమ్ దొరికిందంటె సీరియల్స్ ఇంగా సీరియల్స్ ఉంటే, మామూల్ వీ మో వీక్ డేస్లంత సీరియల్స్ ఎక్కువ చూస్తంట. ఇంక సీరియల్స్ లాకున్న ఇన్స్టా రీల్ ఇంగ ఆ కే వే
చేస్తా ఉంటారా రీల్స్
ఆ మేము రీల్స్ చేయము. చూసేదే అన్ని చూడటమే చేసే వరకు ఏముండదు.
మేము కూడా చేయమండి చూసేది నేను
మీరేం చూడరా మూవీ మూస్ వెబ్ సిరీస్ చు సీరియల్స్ గా
ఆ నేను కూడా చూస్తా ఉంటాను, కానీ మొత్తం మూవీస్ చూడలేను అంత స్కిప్. స్కిప్ చేసి ఇస్తే మ మంచియ్ అంటే కామెడీ సీన్లు లెక్పో తే మన్న ఫైటింగ్ సీన్లు అలా ఉన్నప్పుడు
చూసా
కొత్తవా లేవు అంటే సాంగ్స్ అలా ఉన్నప్పుడు ఆ మూవీ నాకు బాగా ఎక్కువ అనిపిస్తుంది అలాంటప్పుడు నేను మంచి మంచి సీన్స్ మాత్రమే చూస్తా ఉంటాను మొత్తం మూవీ అయితే చూడను నేను ఏ మూవీ ఇంకా అంటే ఏమన్నా మూవీలో వస్తే మంచి రివ్యూలు లేకపోతే పక్కన ఫ్రెండ్స్ లోనీ ఏమైనా స్టోరీ చెప్తారు కదా అప్పుడు ఓకే చూడొచ్చు అనిపిస్ స్తే చూస్తాను కాకపోతే చూడను ఇంకా ఎక్కువగా అయితే హరర్ మూవీస్ అలా చూస్తా ఉంటాను హరర్ మూవీస్ అయితే బాగా థ్రిల్లింగ్ గా ఉ టుంది సస్పెన్స్
అవన్నా పూర్తిగా చూస్తారా లేకపోతే అవి కూడా కొంచెం కొంచమే చూస్తారా
హార్రర్ మూవీస్ ఆల్మోస్ట్ పూర్తిగానే చూస్తాంటాను మిగతా మూవీసే అంతా స్కిప్ చేస్తా ఉంటాను ఎక్కువగా అంటే ఒక త్రీ అవర్స్ ఉంటుంది కదా ము ఉంటే నేను ఒక వన్ అవరు
ఈ మధ్యనే కాంచన మూవీ రిలీజ్ అయింది కదా
ఆ
హలో
బాగా అంటే థియేటర్ కు వెళ్ళలేదు కానీ మూ అంటే మొబైల్ లోనే చూసాను మీరే ఎక్కువగా థియేటర్కి వెళ్తూ ఉంటారా చూడ్డానికి
అలా ఏం లేదు అనుకూలం బట్టి ఎప్పుడయినా పోబుద్ది అయితే పోతాము లేదం టె ఇంగ మా ఊరు యూట్యూబ్ లోనే చూసుకునేది అంతే ఇగ మేము ఇంకా మీరు ఈ మధ్యన ఏమైన ఆ రిల్స్ రీసెంట్గా ఎం చాలా రీసెంట్ గా అంటే ఓ వన్ మంత్ ఓ నెల కిందట పోయిన ఇగ మళ్ళీ ఏం పోలే ఈ మధ్యన
ఆ
మీరు ఎక్కువగా వెళ్తున్నారా సినిమా హాల్ కి గన బయటికి
ఆ అంటే థియేటర్స్ కి ఏం పోము ఎక్కువగా ఆ కానీ మొబైల్ లోనే యూట్యూబ్ మూవీ రూల్స్ డు అట్లా చూస్తా ఉంటా ఎక్కువగా రీసెంట్గా నేన్ చుస్
ఆ
నేను చూసిండే మూవీ అయితే విత్ లవ్ ఆ మూవి అది అంత కొంచెము అట్లా సర్ లాగే ఉంటుంది ఇంకా
ఎక్కువ మంది అంటే సినిమాలు చూడడం వల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి కొన్ని నష్టాలు కూడా జరుగుతాయి కొన్ని భక్తి సినిమాలు ఆ షోసు కా బి వి వెపన్ సో మనకి ఏమన్నా ఉన్నప్పుడు అ కొంచెం బయటకు వస్తారా ఇంకా కొన్ని కాదు బానే ఆ జరిగే సంఘటన బట్టి మనకి జరుగుతాంది హలో
మీ వాయిస్ మీ వాయిస్ వినబడలేదు మళ్ళీ ఒకసారి చెప్తారా
మీరు పండగలకి అట్లా థియేటర్ కి కాని పోతంటారా
పండగ అయితే ఏం పోము అంటే అంటే మంచి మూవీ వచ్చి వెళ్ళాలి అనుకుంటే వెళుతు ఉంటాం లేకపోతే లేదు ఎక్కువగా పోవం ఎక్కువ ఆ సెల్ లోనే మూవీ రూల్స్ కొన్ని యాప్స్ ఉంటాయి కదా అందులోనే రిలీజ్ అయిన మస్ రోజ్ అలా వచ్చేస్ ఉంటాయి ఇగా అప్పుడే చూసా
ఆహా
న్యూ మూవీస్ నేను తక్కువగానే చూస్తాను అయితే చూసిండే మూవీస్ ఎక్కువగా చూస్తా ఉంటాను అయినా అహ వెబ్ సిరీస్ సు ఆ అలా చూస్త్ ఉంటాను ఎక్కువగా రీల్స్
ఆ ఇప్పుడు బాగా రీల్స్ కూడా ఇంస్టాలో రీల్స్ కూడా బాగా వస్తాంటయి బా అంటే రోజు రోజుకి కొత్త కొత్త కొత్తగా వస్తాయి ఏమన్నా కొంచెం జరిగిందంటే సినిమా ఇండస్ట్రీలోగాని ఇట్లా పాలిటిక్స్ లో గాని వే బాగుంటాయి చూడడానికి మళ్ళం కూడా ఇది చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఇటా ఇన్స్టా మనం ఇన్స్టా యూట్యూబ్ చూడ వల్ల ఇంకా సినిమా లే సినిమాల్లో ఇంక కొంతమంది అ అంటే కొంతమంది తిన్నావా తిన్నావా లేదు నా పనులు చేయ్ జాజిపే తినను
వో
ఇప్పుడు చాలా మంది ఫోన్ లు ఇట్ల సినిమాలు చూసి చదువు అయిపోతున్నారు ఏ స్తారా
నేను ఇంకా ఏం సినిమా అంటే రీసెంట్ గా అది కాంచనా మూవీ చూసాను కామిడి సినిమాల్లో కితకితలు ప్రేమ కథా చిత్ర చిత్రము అవి కొంచము ప్రేమికథ చిత్రం అనే కొంచము హారర్ సినిమానే అంటే అది కొన్ని మార్లు ఆ
సర్లే చాలా రోజులుయినాయి కదా అవి రిలీజ్ అయి
అవును అంటే మూవీస్ చూసేది మనము టైం పాస్ కానప్పుడు లేకపోతే ఏమన్నా టెన్షన్ గా ఉన్నప్పుడు టైం లోనే కదా అవి చూస్తే కొంచెం బాగా నవ్వు
ఆ కానీ తిన్సులు ఎప్పుడు పర్వాలేదు బాగుంటది హారర్ చూస్తే టెన్షన్ అయితది
ఆ టెన్షన్ ఏం కాదు దాంట్లో కొంచమే అంటే లాస్ట్ లో మధ్య మధ్యలో మాత్రమే హరర్ వస్తుంది కానీ ఎక్కువ కామెడీ కామెడీని ఉంది ఆ మూవీస్ లో అంటే వాళ్ళు భయపడడం కావచ్చు అలా
ఆ ఏనదరు తరా ఉత్సద్ మూవీ అ పవన్ కళ్యాణనును శ్రీలీలా అదే మీరు కూడా చూడ ఆగాలి చూడక్ పోతా ఎప్పుడన్నా ఖాళీగా ఉన్న సమయం బానే ఉంది చూడటానికి
హ్మ్ అంటే మీరు ఎక్కువగా హరర్ మూవీస్ చూస్తారా కామెడీ మూవీస్ చూస్తారా లేకపోతే యాక్షన్ ఫిలిమ్స్ అవి చూస్
ఆ తప్ప వేరే సినిమాలు అనే చూస్ హారర్ మూవీస్ వు చూ ప్రియకా ఆ ప్రేమ కథ చిత్రం చుసిన కాంచన కానీ నాకి నచ్చవు అవి కొంచెం లేటింగ్ వచ్చి ప్రేమకథ చిత్రం ఉంటుందే అలాగా ఉంటుంది కానీ ఓ రకం ఆ చూస్తాను అపుడపుడు ఇప్పుడు లేకుంటే అసల్ కి ఎమ్ చూడను
ఆ
అవే హారర్ మూవీస్ అలా చూడం మాము మితావన్నీ చూస్తాంటా ఎ మూవి నేనా ఇంగ వెబ్ సిరీస్ అట్లా ఎక్కువగా చూస్తుంట నాకి కాని ఆ ఫ్కోర్స్ రెండ్రోజులకు ఒకటైన సినిమా అనేం ఉండ
మ్మ్
రోజు చూస్తంటే కొంచెం మనం బిజీ అయిపోతాం కదా లైఫ్ లో ఏమి ఆలోచనార ఏదోటి జరిగిపోతాకే ఊరికే ఖాళీగా కూచుంటేమని ఏదోటి మనకి ఆలోచనలు అనేవి జరుగుతుంటాయి. అట్లానేసి ఏదోటి ఖాళీ మాత్రం ఉండను, ఇన్స్టా రీల్స్ తిప్పడం ఏదో
అంటే మూవీస్ మాత్రమే చూస్తాంటారు. టీవీ షోసు అంటే ఉన్నాయి కదా ఆ
ఎన్ని షోస్ లు ఉంటాయ్ ఆ ముందు చూస్తాంటి ఢీ జోడీ ను క్యాషో ఇప్పుడు అసలుకి జబర్దస్త్ అవేం చూడలే చూస్తే సీరియల్స్ లేకపోతే చూస్తా పి ఎల్ ఎ ఎక్కువగా చూస్తా ఎక్కువగా డైరెక్ట్ ఐపీఎల్ ఏదో అయిపో
నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు కానీ ప్రోమో చూస్తా ఉంటా ప్రోమోల్ చూస్తా ఉంటారు ఫ్రెండ్స్ కానీ చెప్పినప్పుడు స్కోరు అలా
అంటే మీరు అందరు సరే ఎక్కువగా
ఆ
ఎక్కువ ప్రోమోస్ చేస్తారా అని అంటున్నా
ఆ ఎక్కువ ప్రోమోసే చూస్తా నేను
అంటే అట్ట ప్రోమోస్, రివ్యూలు అట్లాంటి చూసి అయేమీ అర్థం కాదు కదా మనకి ఏదైనా చూసి పూర్తిగా చూస్తే కొంచెం మనకి బాగుంటది అ చూసినా కంప్లీట్ అయ ఆ మధ్యలో కొంచెం ఆ ముందు ఏమైందో వెనక ఏమైందో ఆ లాస్ట్ ఎండింగ్ ఏమో స్టోరీ అదంతా తెలుసు తెలియదు కదా
కానీ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు మొత్తం చూసే అంత అందుకే నేను కొంచెం కొంచెమే చూస్తా ఉంటా
ఆహ
మీరింకా ఏమైన తెలుసుకోవాలకున్నారా
ఆ ఇంకేమి లేదు